గుడుబట్టె నిడి జబాల
కింత సేపు చూపించినయూషిన అలా విందా నను స్క్రీన్ షాట్ పెట్టినాద అలా వచ్చిందా
అవు
మ్మ్
నీకు పెట్టిన చూడు గొట్టొచ్చింది అది
ఆ అట్ల వస్తుందా నువ్వు రిఫ్రెష్ చేసినావ ఇప్పుడు వయ్యాకు తర్వాత నేను
రీఫ్రెష్ చేసినా ఎప్పుడు ఆల్రెడీ
మరి ఇంకా వస్తుంది న ఫామ్ ఫిల్ చేసినావ నీకు ఇచ్చిన ఫామ్ చ మ్మ్ ఇంకా రాలేద అనుకుంటాం మరి ఇంకా నీకు అసైన్ చేస్తారు ఇక ఈరోజు సండే కదా రేపు చేస్తారు కావచ్చు
మ్మ్ ఎట్లాంటేనే ప్రొఫైల్ టాస్క్ చెడిపోయింది
అదొకటే చూపిస్తుంది కదా ఆ ఎప్పనా తర్తా తర్వాత చూపిస్తారు ఈరోజు సండే రే నిన్న సాటర్డే అట్టి ఉండరూ ఆళ్ళు రేప్ యాడ్ చేస్తారు ఇగ బిందూ ను ఆ తిన్నా మ్మ్ పప్పు పెట్ తిరుని కూడా తెలుసా గ్యాస్ కరాబ్ ఇక్కడ గ్యాస్ లేవ్వు కదా ఏమ్ చెత్తారు పొయ్యి మీద చేస్ ఇందులో ఏమో సొరకల్ ఉడుకన ను కూడా ఉడు అస్సలు చండాలంగా ఉంది గలీజ్ ఆ సాంబార్
డల
అవు టిఫిన్స్ కూడా ఉంటాలేవ్ చచంటి రోజు అన్నమే పెడుతున్నారు
మ్మ్
రోజు ఉప్మా పెట్టిరు మమ్మీకి ఒక రోజు మమ్మ్ మమ్మీకి రోజు ఒక రోజు హాస్పిటల్ లో పోయిన ను సటర్డే ను సంండే ను పోయిన లాస్ట్ సట సంండే ను పోయిన పోతే మమ్మీకి సేమ్యా ఉప్ మొన్న తీస్కపోయిన సేమ్యా ఉప్ప మా మంచిగా ఉన్నది ఇది కూడా తిన వాని అంటుంది అది ఏం మంచిలేదు తెలుసా వాళ్ళ ఏమో తిన్నారు మం చ మమ్మీ ను పిన్ని
వాళ్ళు తినరు గా ఎప్పుడూ
ఆ
మన తని తినిపినిదే చెప్తది
మ్మ్ మంచి ఉంట్
మూల పెల్లి వెళ రాంచి చికెన్ రోజు తప్పని ఎప్పుడు అన్నది
ఎందుకో అన్నం అసలు మ ంటలే ఫస్ట్ లో మంచిద ఉన్నాదనవు
మూలపల్లి పోయినావ్ ఎగ్జామ్స్ అప్పుడు పన్నెేను రోజులు
అప్పుడు అప్పుడు కాకుండా ఇప్పుడు నార్మల్ డేస్ లోనే అయితే
కమలాపూర్ కమలాప పర్లో మంచి ఉన్నది
మనుషన్దా మన్నాడు త బస్ అలు ఇంకనైనా బక్కుంటాడ్ ఆడు
ఆడు ఇంకా చూడలే హైదరాబాదు ఆడు సిపిఎల్
ఆ
అక్కడ సిపిఆర్ కాడు
అంటే
తాలిజ్ పీపుల్ లీడర్
ఆహా
ఆ పాడే చూ
నువ్వు దేనికి లీడర్
మనవేము ఉండ
ఎందుకురా ఆ అ తలకాయ నొప్పంటావా
ఆ పాడ దగుతడచ్చ
బాడకే ఇచ్చిరా లేదన్ పట్టే వాడే ఏసన్నడ
మాట్లాడిన వాడు మాట్లాడితే వేరే
ఏం మాట్లాడిడు
మాట్లాడాలి ఇ ఏదో ఒకటి పోయా ఆడ ప్రిన్సల్ మే ముందు ప్లేయలా ప్లేయాల కాలేజీ కాదాల ఎఒళ్ళు మాట్లాడలేదు వీడు మాట్లాడ చడలు వ
హ్మ్ హు
మ్మ్
మంచినే యాక్టివ్ గా ఉంటాడు అన్నిటిలలో
ఆ
పోతున్నా గేమ్స్ కి
గేమ్స్
వాళిబాల్ బాగా ఆడతాడు కదా
ఆ
చంటి వాడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడంట నిజమేనా రె డి అని అమ్మాయితోనే ఏమో నాకు కూడా తెలువదు ఒకసారి నేను చూసిన చాటింగ్ చూసినా కానీ డిలీట్ చేసిండు అప్పటికే డిలీట్ చేసిండు
గీచాటింగ్ చేసుడు ఏం అలవాటు చే నువ్వ
అంటే ఏం చేస్తారని ఎట్లా తెలుస్తుందిరా ఇంట్లలో పట్టించుకోకుంటే నేను పట్టించుకోకుంటే
నీయబ్బ
గాలికి పెరుగుతారా ఆ గాలికి పెరుగుతారా అంటున్నా వాటర్ తాగు వాటర్ వాటర్ తాగు హ్మ్
ఏమైంది?
పడుకున్నరా మమ్మీ వాళ్ళు?
ఫోన్ చేస్తడు పనుకో అని చిల్ కథం స్లీపు సినిమా చూసేటోళ్లు
ఆ పాపం డాడీ పొద్దునదాకా మందు కొట్టొచ్చిండు ఫోన్ ఇస్తే డాడీ ఫోనే చూసుకుంటుంటాడు పడుకొని కూడా పడుకోడు
ఇవ్వద్ అప్పట్ నుంచ్ చుత్తండు డాడీ నేను ములుకీ పోయినప్పటినుంచి మీరు యచోట తిన్నారు బిరియాని తెత్తది
హ్మ్
నేను ఇంతసేపు బయటనించోని టచ్వర్క్ కథం నువ్వు ఫోన్ చేసినవ్ కిరాయి
ఆ ఆడనే ఉంటున్నావా నువ్వు కూడా
ఉండేది
ఉమ్
పొద్దున లే నిన్నేమో ఆ నిన్న చెప్పింది, ఇవాళ పొద్దున మందు కొట్టి పోవాలంటే ఈడ పండుకున్న.
ఉమ్ మందు కొట్టినవా? ఉమ్
ఇగ మల్ల మధ్యాహ్నం వరకు. ఇది అదన్నారు రేపు రమ్మన్నారు.
మస్తు కష్టపడుతున్నవురా, ఎండలో ఏట్లేట్లనో. ఇందులో ఎట్లేట్లనొ కర్ కష్టపడుతున్
రుబ్బర
ఉమ్ మస్తు నాకు ఇటు పోయిన దగ్గర నుంచి, ఎండ అంటనే భయం అయితుంది. ఉంటది, ఉండలేకపోత చా మొత్తం నడిచిపోతున్నా ఎండక్ కే
ఆ, నువ్వు కంపెనీలో కూర్చుంటవ్ కదా?
ఆ నడవద్ద అటు నుంచి అటు కొంచెం దూరం?
అబ్బా కర్ చి పెట్కొని పోతే అయిపోతది గద.
కనీ ఇక మొత్తం ఘోరంగా తడిసిపోతరా. కింద టైమ్ ఉన్నా కూడా కింద కూర్చని నేన్ పోయి వర్క్ చేస్తాన తప్ప, కిందనయితే కూర్చుంటలేన్ తెలుస? మొన్న మేముటి ఏ ఉంటయిగా మొన్న టీం నుంచి చేసినాం నిన్న టీీమ్ విన్నర్ చేేస్నం.
ఉమ్
అని చెయమంటరు, ఒక ఆయన ముస్లిం ఆయన ఉన్నడు. ఆడ అందరికి టీం అందరికి. కి ఫుడ్ ఇపిచ్చిండు, బిర్యానీ ఇపిచ్చిండు.
రమ్జానుగద
ఉమ్ మంచిగ బిర్యాణి మంచిగా ఏమంటరూ కేక్. కూల్ డ్రింక్స్.
బిర్యానీ తిన్నాం అట్లా షాప్ సైడ్ పోయినాం థమ్స్ అప్ తాగినాం
హ
ఇంటికాచ్చ
తిను తిను మంచిగా తినాలి బిర్యానీ కాకుండా ఏమంటారు మంచి హెల్దీ ఫుడ్ ను కూడా ఇది అలవాటు వేసుకోరా అదరా స్ప్రౌట్స్ అలవాటు వేసుకోరా అది ఉన్నాను రోజునన్నా
దేందకి ఇంకా దుడ్డ యిత
మంచిగా అయితార ఇప్పుడు ఏంటి అంటే సబ్జా ఇంయాలో అనుకో ముప్పై రూపాయలు ఏమవుతయోచ్చ అవి వనుకొని లేవు అది మా ఒంట్లో ఉన్న వేడిని నీసేస్తుంది
ఇంట్లా నేను అప్పుడు కొనుకొచ్చిన పోయిన సారి ఎండగలని డబ్బడు ఉన్నాయి ఇప్పుడు అల్లా
ఏంటి ఈ వేడే బక్క అవుతవ రా తాగురా అది తాగు మళ్ళీ ఏం చేయంటే స్ప్రౌచ్ కొనుకో తిను పొద్దున్న డే పొద్దున్న నేను మంచి చ్చంటి ఇప్పుడు ది వయసు పెరిగా వయసు అది ఇప్పుడు మంచి అవుతావు
ఇంకా ఇంకెంతంద వయసు పద్దెనిమిది ఇంకా బరువు ఈ పద్దెనిమిది ఎందంటారు
పద్దెనిమిది మరి ఇప్పుడే మంచిదిరా ఇప్పుడే బోన్ పెట్టేది అంత మంచిగా అవుతా ఉంటది
హ
చిన్నోడు ఏం చేసిండు పొట్టిగున్నావ్ అని సోకుకు చూడు రన్నింగ్ కొట్టిండు యవ్వా
న్నాడు
ోరంగా హైట్ అన్నాడు మున్నానికంటా హైట్యి చడు
ఇంగా దాదు
చిన్నడికి ఏం తెలదు తెలుసారా చిన్నోడు కదా మనక ఏం తెలుస్తుంది ఇక
వానికి ఏమవుతుంద తెలి వాడుడుకుడ
అంతే మనకి ఏం తెలియదు ఇక చూస్తా అండి అడిగుతాండి అడిపోతాను అని తెలివని వయసు ఇగ
ఉ
ఇంక మున్నానికి అన్నర్థం అయితే ఏం మాటలే అసలు ఉమ్మా వాడసలు మాట్లాడుతన్నాడు ఏం లేదు సైరండి వస్స్తాను అక్క ఘోరమంద మొత్తం ఆ కళ్ళ కింద మొత్తం డార్ సరికిల్ బక్కకి ఎంది పలంతా స
ఉ
ఏం జేద్దాం పడుకుంటరా ఇక అవునవును అ మ అ
దాని
అరదంగాల ఏడుస్తథాండా
అ
అవునా ఏ
డాడీ మొన్ననే ఏడ్చిందట
అ అ ఆ తమ్ముడుగాదారా ఉన్న వారా సొంత తమ్ముడు
హ
ఇగ ఉంటది కదా అదేంది రా అసలు మన తాతలు అసలు పెద్ద తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ చనిపోయింది లాస్ట్ చిన్న తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ చనిపోయింది ఇప్పుడు మన మన ఇంట్లో ఇట్లా బాబాయ్ ఇట్లు ఉన్నాడు అసలు వీలాదు వీళ్ళ వంశంలో నేర్చస్తుదేమో
హ
గోరం అసల్
గాయన సచ్చిపోయిండు తెలుసా
అవును నారేష్ చనిపోయిండు పాపం అసలు
తాలత
ఆ
సంపిల్లంటగదా
ఎందుకు అట్లా చంపుతే ముక్కులో నుంచి రక్తం ఎల్లొస్తదరి రా అట్లెట్లా కొడతారు
ఏమో మరి యాక్సిడెంట్ ఏమో తెద ఇంకా
అది పోస్ట్మార్టం చేస్తే ఏమొచ్చిందంట
క్సిడెంట్ అన్నారుట
సంముత తెలుస్తుంది కదా సబత సంబత ముక్కల నుంచి రా మొత్తమ అయితే రాదు కదా
టెమ్ మినిట్స్
అ మల్ల జెయ్యాల నీక్ పడున్ అంటిీ నువ్వు జయరా నీగ వాడతయి ను్జ అ సరే రే నూరు నీకు పడవు నువ్వు రేపు ఏమంటారు రేపు మాట్లాడుతు రేపుోన్ చేసి సరేనా
నాగ వాడే నువ్వేనేని పడితే ఇప్పుడు త్రీ టైమ్స్ంకోసే ఫైవ్ టైమ్స్
అతి చెందన ఫోన్ లో నా సిమ్ వే ఇస్తాను ఫోన్ స్పీకర్ వినబడతలేదు కదా
ఆ
ఇక చెందన ఫోన్ లేసినా రేపు చేస్తుంది
ఆ
సరే బాయ్. అ అదాల అడిాల అద
మెకెవర్
ఆ
ఇన్‌స్టాలో ఏమైనా
ఇన్స్టాలో
మెసేజ్ వచ్చిందా
ఇప్పుడాల ఏం మెసేజ్
పేరు మార్త చూసినట్టు పడ్దది మరి
ఆ అవున అవును అక్క అనుకుంట వచ్చింది అన్నిక్ నేమ్స్ లా
అ
తెలుసు తెలుసు చూసిన
ఆ
సరేరా.
బాయ్.
బాయ్
టీ వా
చెప్పాలి అబలు ఉన్నప్పుడు గు